హలో
రండి
ఆ బాగున్నామండి, మీరెలా ఉన్నారు?
ఆ బాగున్నామండి, తిన్నారా?
ఆ ఆఫ్టర్ నూన్ అయిందండి, మీరు తిన్నారా?
ఆ తిన్నాం
ఓకే ఏం కర్రీస్ చేసుకున్నారు
పీజీలో ఉంటున్నామండి వాళ్ళు ఏది పెడితే అది తింటాం మాక్సిమం అద్ మధ్యానం అన్నం పప్పు పెడతారు అహ ఆయ్ ఇంకా ఇంటర్నషిప్ షిప్ కోసం అని ఇక్కడికి వచ్చిన్నాం ఒక టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది
ఓకే
ఇంకొక వన్ వీక్ టూ వీక్స్ ఉండి ఇంకా వెళ్ళిపోతాం తర్వాత మళ్ళీ మా కాలేజ్కి వెళ్ళిపోతాం
ఓకే
ఇంకా వన్ ఇయర్ ఉంటే అయిపోతుంది ఇస్ట్ ఆ ఇక్కడ బాగుంటుందండి కానీ అక్కడ బాగుండదు మేము చదివే దగ్గర ఇక్కడ జస్ట్ టూ మంత్స్ లోనే వచ్చాం
ఆహా
మీరేం చేస్తున్నారు
ఏం చెయట్లేదండి ఇప్పుడే కొంచెం ఖాళీ అయింది
టీ కాఫీ అలవాటు ఉందా మీకు
ఆహా టీ కాఫీ పాలు పెరుగు అలాంటి దగ్గరకు రానివ్వనండి
ఉహు నాన్ వెజ్ బాగా తింటారా
నాన్ వెజ్ కూడా తినాను
ఇంకేం తింటారు
వెజ్ ఒకటే తింటా వెజ్ లో కూడా మళ్ళీ ఆప్షన్స్
అలా ఎలా
పన్నీర్ తినను వెజ్ లో
ఇంకా మరి మీకు ఎనర్జీ ఎలా వస్తాది అన్ని వదిలేస్తే ఇంకా ప్రోటీన్ ఎలాగా
ఆ మీల్ మేకర్ తింటాను ఎక్కువ
మ్మ్
ఆ లీఫీ వెజిటెబుల్స్ తింటా
మ్మ్ అంటే నాన్ వెజ్ అస్సల్ తినరా కొంచెం అయినా తింటారా
హ అస్సల్ తినం
అంటే నా వెజిటేరియన్సా
అలా ఏం కాదు అంటే మిము అయితే వెజ్ వెజ్ టేరియన్సే అంటే మా ఫ్యామిలీస్ లో ఇంకా కొంతమంది తింటారు నాన్ వెజ్ మేము తినాం అలవాటు లేదు
కొంతమందికి మేము పించ్ అన్నమాట నాతో ఇంకో అమ్మాయి ఉంది తను ఓన్లీ నాన్ వెజ్ తింటుంది నేన్ అంటే వెజ్ తింటుంది నేను నాన్ వెజ్ బాగా తింటా
ఓకే నాకు నాన్ వెజ్ మీద అంతా ఇదుండదు
తను కూడా అంతే మేం పేరుకే నాన్ వెజిటేరియన్స్ తను మాత్రం ఓన్లీ వెజ్ ఏ తింటాది మళ్ళీ ఇద్దరం ఒకేసారి పుట్టాం
ఓకే
కానీ ఇద్దరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది
అంతే అంటే కొంతమందికి కొన్ న్నీ బై భర్త్ నుంచే నచ్చుతయి కొన్ని నచ్చవ్ అసలూ.
ఉ ఊ పాపం మా ఇంట్లో వాళ్ళు చాలా ట్రై చేస్తారు తనకి నాన్ వెజ్ తినిపించేకి నీకు ఇకా ప్రోటీన్ ఎలా వస్తది కొంచెం తినాలి అని.
ఊహూ నాకు మా ఇంట్లో అదే పెరుగూ అలవాట్ జేయడానికి చూస్తారు మీల్క్. క్ ఆండ్ ఆ కార్డ్ మనకు అస్సలు అవే అవి తింటే వామిటింగ్స్ వచ్చేస్తయ్.
ఓ ఇంకా అంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఏవి తీసుకోరా.
ఐస్ క్రీమ్ తింటా
ఊ స్వీట్సూ
ఆహా తక్కువా జంక్ ఫుడ్ తినను.
ఓ నాకు ఓన్లీ జంక్ ఫుడ్. నో హోమ్ ఫుడ్.
హోమ్ ఫుడ్ గూడా నేను ప్రిపేర్ చేస్తాను.
సూపర్ మేము ఇంకా హాస్టల్స్ లో ఉంటాము ఇంకా మాకు అదే పని బయటికి ఎళ్ళి తినడమే.
ఆ అంటే ఇంతకు ముందూ ఏ టెన్త్ క్లాస్ లో మాకు స్టడీ అవర్స్ లో ఉన్నప్పుడు బయటా ఫుడ్ తినేటోళ్ళం. అంటే టూ డేస్ కొకసారే లేకపోతే. వీక్కీ త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ పానీపూరి ఫ్రెండ్స్ తో అప్పుడు తినేటోళ్ళం. ఇప్పుడూ అట్లాంటివి ఏమ్ లేవు
మాకు ఇప్పుడు ఇంకా అదే హాస్టల్ లో ఫుడ్ అస్సల్ బాగుండదు ఇంకా మా హాస్టల్ టైమ్ సిక్స్ థర్ట్ ర్టీ వరకు బయటికి వెళ్ళొచ్చు తర్వాత పంపరూ ఈవినింగ్ ఇంకా డైలీ ఫై టు సిక్స్ బయటికి ఎళ్ళేసి ఏమన్నా తినేసి వచ్చేస్తాం. నూడుల్స్ అ గోబీ అలాగా
కానీ నూడిల్సూ ఎక్ క్కువ తినకండీ అదీ అంటే నార్మల్ రై రైసు పర్లేదు గాని ఫ్రైడ్ రైస్ సు నూడిల్స్ అంత మంచిది గాదు. నూడిల్సూ జనరల్గా మైదా తో చేస్తారో మరి దేంతో చేస్తారో తెలీదుగానీ అసలా నూడిల్స్ అస్సలు హెల్త్ కి మంచిది కాదండ్
అదే ఇప్పుడూ పీజిలో ఉంట్ టున్నం టూ మంత్స్ కని వచ్చాం ఇక్కడికి ఇంటార్న్షిప్ కీ సో ఇక్కడేం అన్ తా దొరకట్లేదు కూడా అవన్నీ ఓన్లీ పీజీ లోనే తింటున్నాం మూడు పూట్లా.
ఓకే కొన్ని కొన్ని పీజీస్ లో బానే ఉంటాయి.
ఈపీజీలో చాలా బాగుంది ఫుడ్ చెప్పాలంటే మా హాస్టల్ తో కంపేర్ చేస్తే.
ఓకే
మా హాస్టల్ లో అయితే అస్సల్ తిన్లేరు అది ఎవరైనా సరే నేనైతే ఇంకా. మూడు పూట్లా బయటేతిం టా కానీ ఇక్కడా అలా ఏం లేదు. ఇక్కడైతే వీక్ కు ఒక్కసారే బయట తిన్నాం. ఇంకేంత అండి బోర్ కొట్టదు మీక ఇంట్లో హలో బోర్ కొట్టదా మీకు ఇంట్లో అన్న
అహ లేదు బోరింగ్ గొట్టదు ఒక్క దాన్ని అలవాటు సింగిల్ గా ఇంట్లో సింగిల్ గానే ఉంట సింగిల్ కిడ్ సింగిల్ గా ఇంట్లో ఉండడం అలవాటు
సింగిల్ కిడ్ అంటే ఇంకా గారాభం కూడా బాగా చేసింటారు కదా
నా మొహం గారభం గారాబం లేద్ ఏం లేదు బాధ్యత తెలువు బరువులు అన్నీ ఎక్కువ సింగిల్ కిట్స్ కె ఉండకూడదు
వినడము ఇంకా ఒక్కటే బిడ్డ బా చూసుకుంటారు
అట్లేం గారం చేయరు కానీ అంటే పైకి కనిపించేది గారం చేస్తారు అని అనుకుంటారు గానీ సింగిల్ గిడ్ కాబట్టి ఆ బాధ్యతలు బరువులు సాక్రిఫైసెస్ చాలా ఉంటాయి
ఆ ఇంకా
గారబం ఏం లేదు ఊహు నో ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు తక్కువ
ఊ ఇక మీరు
రీసెంట్ అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండేది బెస్ట్ ఫ్రెండ్ అనమాట టెన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్
అ
రీ రీసెంట్ గా గొడవ అయింది మాట్లాడుకోట్లా
మళ్ళీ కలిసిపోతారులేండి
నాకు డౌటే కలవాలి అని నేను అనుకోవట్లా
ఓ మనం అనుకుంటే జరుగుతది మనం అనుకోకపోతే జరగలేదు
నేను కలవద్దు అనే అనుకుంటున్నా అంటే ఇప్పుడు ఎవ్ ఎవరు మీద కోపం తీసుకొచ్చి మనమే చూపించడం కరెక్ట్ కాదు కదా
అస్సలు కాదా అది నేను కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటే నాకు కూడా చాలా అంటే ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉండదు ఆ రీజన్ న్ వల్లే
అంటే ఇప్పుడు నా నా పాయింట్ ఏంటి టంటే నువ్వు ఎలాగైనా ఉండు నేను ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ నే ఫ్రెండ్షిప్ కి ఇస్తా బట్ ఏంటి అంటే ఎవరో మీద కోపం తీసుకొచ్చి నా మీద్ చూపిస్తా అంటే ఎలా ఒప్పుకుంటాం అది కరెక్ట్ కాదు కదా
అవును అట్లా ఉండకూడదు అంటే ఎవరు ఎన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉన్నా అద్ ది వేరేవళ మీ చూపించకూడదు కదా అలాగా
మన ఫ్యామిలీ మీద చూపిస్తున్నాము అంటే అది వేరే విషయం ఆ హలో
అవును
ఇప్పుడు మన మన ఎం ఎంత మన ఫ్రెండ్స్ అయినా గానీ మనం ఒక్క మాట అంటే ఓకే
అర్ధం చేసుకుంటారులేండి వాళ్ళే టైం వచ్చినప్పుడు
వాళ్ళు అర్ధం చేసుకునేసరికి ఊ అ
మేమిద్దరం ఇంకా ఇంటర్ వరకు కలిసే ఉండే వాళ్ళం ఇంకా మళ్ళీ ఇప్పుడు సపరేట్ అయిపోయాము ఒక త్రీ ఇయర్స్ నుంచి తను వేరే స్టేట్లో ఉంది నేను వేరే స్టేట్లో ఉన్నా ఇంకెప్పుడైనా తన త్రీ మంత్స్ కి ఒకసారి అలా వస్త ది ఇంటికి తను వచ్చినప్పుడు వెళ్లి కలవడం అంతే కానీ దూరంగా ఉన్నా బాం బాండింగ్ బాగుంటుంది మా ఇద్దరికి చిన్నప్పుడు మాత్రం ఫుల్ కొట్టుకునే వాళ్ళం
అలానే ఉంటారులే సిస్టర్స్ అన్నాక
ఉమ్ పిచ్చ పిచ్చ కొట్టుకునే వాళ్ళం ఇప్పుడు మిస్ అవుతున్నాం దూరంగా ఉండేసరికి
ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ప్రతిసారి ఒక రిలేషన్ కోస్ సం మనమే పాకులాడలేం కదా
ఎగ్జాక్ట్లీ నిజంగా మేమైతే ఇప్పుడు ఈ కాలేజ్ లైఫ్ లో మొత్తం అదే చూస్తా ఉన్నాం
హుమ్ అయినంత వరకు ట్రై చేస్తాం ఇంకా తర్వాత అవ్వదు
ఏం చెయలేం కదా ఇప్పుడు వాళ్ళు తర్వాత ఇప్పుడు నేను వదిలేసిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయినా కానీ
ఉమ్
ఇప్పు ఉపయోగం ఏముంటది మళ్ళీ నా లైఫ్ లోకి ముందు ముందున్నంత ఇది ఉండదు కదా
ఖచ్చితంగా ఉండదు అలాంటే మేము కూడా చాలా ఫేస్ చేస్ తం బీటెక్ లో
నాకు దాంట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నేను చెప్పేస్తాను ఈజీగా ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే నువ్వు నాతో కరెక్ట్ గా ప్రాపర్ గా ఉన్నావు అనుకో ఇక్కడ నీ క్యారె క్టర్ ఏంటి అన్నది కాదు నువ్వు ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఇస్తున్నావు అన్నది ఇంపార్టెంట్
అవును మన దగ్గర బానే ఉంటారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన గురించి చెప్
బ్యాడ్ గా చెప్తారు అంత ఎందుకు అదేదో మనతోనే మాట్లాడడం మానేయోచ్చు కదా
అదే కదా మన దగ్గర చాలా బాగుంటారు ఇప్పుడు మేము చూసేది అదే ఇప్పుడు ఇంటర్న్షిప్ కి వచ్చాం కదా వేరే ప్లేస్ కి చాలా దూరం ప్లేస్ కు వచ్చినాం మేము ఒక ఫోర్టీన్ మెంబర్స్ వచ్చాం అన్నమాట నైన్ గర్ల్స్ నైన్ బాయ్స్ ఫైవ్ గర్ల్స్
ఓకే
ఆ వాళ్లని నమ్ముకొని అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని మా ఊరు కాకపోయినా కానీ వాళ్ల ఊరు అని చెప్పి ఇంత దూ దూరం వస్తే ఇక్కడికి వచ్చిన తరువాత అందరూ పూర్తిగా మారిపోయారు ఎవ్వరు పట్టించుకోవడం లేదు
అంతే అంటే ఏంటంటే టైమ్ డిపెండ్ చెల్లి వాళ్ల ఎలా అంటే వాళ్లు చెప్ప అనకూడదు గాని ఎవ్వరిని
హుమ్ నిజంగా ఇప్పుడై తే మేము అదే చూస్తున్నాం నేను నా రూమ్ మేట్ మేము ఇద్దరమే ఉన్నాము ఇంకా వాళ్ల పని వాళ్లు చేస్ అసలు ఉందా ఈ రోజు క్లాస్ ఉందా లేదా హాలిడేనా సార్ వస్తారా లేదా అసలు మాకు ఏం ఏమి చెప్పడం లేదు
అదే అదే
కానీ ఇంత దూరం తీసుకొచ్చినప్పుడు వాళ్ళ కొంచంమన్నా ఉండాల కదా మనల్ని నాముకోని ఇంత దూరం
అంటే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవట్లేదు అంతే
అదే కదా ఇంకా ఏదో వాళ్ళు సొంత ఊరు చూసుకుంటారు వాళ్ళకి అన్ని తెలుసుంటాయ అని వచ్చేసాం
అదేలేే
ఇప్పుడు అసలు ఏం చెప్పట్లేదు
ఓకేనా మరి ఓకే మరి ఉంటా బాయ్ జాగ్రత్త
ఆ సరే అక్క